చెప్పు అయితే ఈ మన శిష్ మందిర్ స్కూల్ కూడా ఉంది కానీ నాకు వెళ్ళడం రావడం చాలా కష్టమయితది అది ఈ సబ్జెక్ట్ ఏం చెప్పలేదు కానీ ఉంది మేడం
మా పిన్ని కూడా చెస్తా అని చెప్తాంది మేబి వస్తుంది కదా
పిన్ని ఏం చేసింది పీజియా
మ్యాథ్స్ చెప్తుంది ఆ పీజీ చేసింది ఆ పీజీ వన్ ఇయర్ అయింది డిగ్రీ చేసింది సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది
ఓ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరైనా తీసుకుంటారు కానీ అహ అన్న బీయేడ్ చేయలే అచ్చా ఓకే మరి నేను అడిగి నీకు చెప్తా నేను ఈ అంకుల్ వాళ్ళని అడుగుతాను ఏమంటాడో అయితే నాకైతే తెలుగు ఉన్నా పర్లేేదు ఈవిఎస్ ఉన్నా పర్లేదు నేను చెప్తా అన్నా కానీ నాకు రావడం పో వడం కష్టంమైతది ఎందుకంటే మాకు ఇంట్లో ఎవరు ఉండరు కదా నేను అటు చూసుకోవాలి నాకు అది ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు పిల్లలతోనే ప్రాబ్లం
ఇప్పుడు శిశుమందిర్ లో ఎంత ఇస్తారో మరి
ఎంత ఇస్తారో తెలియదు నాకు శాలరీ తెలియదు కానీ
ఒకసారి అడగాకపోయినావా అక్క ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే
అంటే మనం కన్ఫామ్ గా క్లారిటీ ఎవరైనా వస్తారు అని అంటే వాళ్ళు చెప్తారు మనం క్లారిటీగా లేము అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పినా కూడా మళ్ళా పోకపోతే
ఆ అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అన్లా చేసినప్పుడు
తెలిసిన వాళ్ళు ఆ ఓకే అర్థమయింది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు
తొందర తెరిస్త దాన్ని బట్టి మనం ఆవరేజ్ చూసుకోవచ్చు కదా ఎందుకంటే మా పిన్ని చెప్పడానికి కూడా ఒక తీరు ఉంటది ఎంతిస్తారో మాట్లాడుకొని వచ్చినంకా సరే అని అడిగి చెప్పి ఇంటికోచ్చినంక పోను అని చెప్పి అట్టా కూడా బాగోదు కదా
కరెక్ట్ అట్లు కూడా బాగుండదు
మ్మ్ మనకైతే కొంచెం ఆవరేజ్ తెలిసి ఉండాలి
అవును తెలుసుంటే ఏం కాదు
హుమ్
ఇంకా ఏం చేస్తున్నావు
ఉండది ఇందాక కాల్ కట్టాయిందాకా కాల్ కట్ అయింది ఇందాక
ఆ అది మన టైమ్ ఓవర్ అయిపోతే కట్ అయిపోతది అది
అవి చేస్తుండూ కదా అక్క మరి నేను ఇప్పుడు
నెక్స్ట్ నెక్స్ట్ ఇదయిపోయినాకా అంటే ఇంకా
ఏంటిది
కానీ ఇయ్యరు నేను కూడా చేద్దామని అనుకుంటున్నా కానీ ఏమవద్దు అనుకుంటున్నా చేద్దామా నైన్టీ పర్సెంట్ ఎందుకంటే వెల్దామనే ఉంది
హు ఆహా
మళ్ళీ నాకు టైమింగ్ సెట్ కావాలి ఏ స్కూల్లో అయినా అంతే ఉంది టైమింగ్. ఇదయితే ఆ ఇదయితే కొంచెం దగ్గర ఉందని చూస్తున్నరా నేను. ఇప్పుడు నువ్వు వెళ్ళేది దగ్గర ఉంది అని చూస్తున్న.
డోక్ కాకపోతే క్యాన్వఇంగ్ కి సరేనా ఇట్లా కొంచెం ప్రాబ్లమ్ ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది నేను రాలేను అని.
వినలేదు వినలేదు. సారు మళ్ళీ నేను అట్లా ఏమన్నా అంటే నాకు బాబు ఉన్నడు, నేను కొంచెం రావడం కష్టం అయిద్దీ అని కూడా చెప్పిన చెప్తే ఆ
బాబు ఉన్నడు అంటే ఎందుకంటే అది కామన్ ప్రాబ్లం కదా. అందరికి పిల్లలున్నరు అదే అంటడు ఏదన్నా కొంచెం డిఫ్ రెంట్ చెప్పాలె మనం. ప్రాబ్లమ్ చెప్పినా కూడా డిఫరెంటా ఆ సరే ఈమెకి ప్రాబ్లం ఉంది ఈమెకి ఈ ప్రాబ్లం లేదని ఆలోచించు తడు ఎందుకంటే పిల్లలు అనేది కామన్ ప్రాబ్లం కదా అక్క. అందరూ మ్యారీడ్ పర్సన్సే అందరుకు పిల్లలు ఉన్నరు. ఇప్పుడు మీకిత్తే వాళ్ళు రిసెప్షన్ల అడగారా అని సార్ అంటరు.
ఇగ మళ్ళీ ఇగ టాపిక్ తీయలేదేమో కదా ఇగ ఈ టాపిక్.
ఇగ స్టార్టింగ్ రెండు మూడు రోజులు అడిగిండు, ఏమన్నరు మేడం వస్తారటనా టైమింగ్స్ అయితే కుదరవు అట్లా ఎకంటే ఒక్క మేడమ్ కి ఇస్తే మిగితా మేడమ్స్ అడుగుతరు. ఇంకా పేరెంట్స్ కూడా ఎవరన్నా అచ్చినప్పుడు చూశి నా మేడమ్స్ గి టైమ్కి వస్తరా అని మమ్మల్ని అడిగితే ఒకరి కోసం మేం మాట పడలేము అని చెప్పిండు సారు.
అదే ఒకవేళ వేకెన్సీ ఉంటే గనుక ఇప్పుడు ఈ టూ త్రీ మంత్స్ లో నాకు ఎట్లా నీకు ఇన్ఫార్మ్ చేస్తడుగదా సారు ఇట్లా ఆ చేస్తే గనుక నాకు ఒకసారి సేమన్నా ఖాళీ ఉంటే చే ప్పండి సార్ తను వస్తది నేను కాల్ చేస్తా అని చెప్పి నాకు కాల్ చేయి నేను వస్తా. ఓకేనా ఒక వన్ మంత్ అయినా పర్లేదు. ఎందుకంటే కొంచంమంది కొంతమంది టీచర్స్ నచ్చని వాళ్ళు గాని
ఎందుకంటే టూ టూ అవర్సే ఉండే అక్క క్యాన్వాయింగ్ కూడా. అంత బర్డేన్ పడకపోతుండు టూ అవర్సే కదా అక్క. న నైన్ టు లెవెన్ వరకు.
కానీ నాకు సెట్టు కాకపోయేది. ఇప్పుడు ఇంట్లో ఇంట్లో వాళ్ళు వద్దనంగా నేను ఎళ్తే వచ్చినాక క వాళ్ళు ఏమైనా అంటే మళ్ళా
నన్ను కూడా స్టార్టింగ్ సరే అని చెప్పిండు. ఇగ మొన్నటి నుంచి వద్దు అలి సిపోతున్నవు అవసరమా ఇప్పుడు కాబ అంత ఇంపార్టెంట్ ఏం కాదు మని అంతకు ముందేమో ఖాళీగా ఉం టన్నవు ఎంత ఎక్కిరియన్నో అంత ఎక్కిరిచ్చిండు మా సారు. ఇప్పుడేమో కొంచెం ఇబ్బం దనిపించిన వద్దు మానేయ్యి. ఆ ఐదు వేలు నెలకి నేను ఇస్తా ఏం అవసరం లేదు అని అంటుండు లేదు నాకు కంఫర్టబుల్ ఉంది, నాకు నచ్చింది ఇక్కడ అందుకని నేను చేస్తున్నా అని చెప్పిన. అన్ని నువ్వు గిట్లనే అంటవు చేసేది ఒకటి చేసేది ఒకటి కనబడేది ఒకటి అని నీ అన్నడు కొంచెం. కంఫర్టబుల్ లేకపోతే లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక్క స్కూల్ కి వెళ్ళిన, అక్కడ అవే పైసలు ఇక్కడ అవే పైస పైసలు అక్కడికి ఎందుకు ఎళ్ళలే నాకు నచ్చేలే కాబట్టి ఎళ్ళలే. ఇక్కడ నాకు నచ్చింది కాబట్టి సాలరీ తక్కువైనా వెళ్తున్నా అని చెప్పిన.
ఇంకా వస్తలేదని అడిగిండా.
ఆహా అడగలె అక్క ఒకటే సారి అడిగిండు వస్తలేదా అంటే ఆ వస్తలే అన్నా సరే అని ఊకున్నడు. ఈయనకు ఎట్లా అంటే ఇప్పుడు పొంతన పెట్టుకునుడు నచ్చదు. ఇప్పుడు ఏటన్నా బయటికి ఎళ్ళు మన్నంకా ఏదన్నా పనుంటె ఎళ్లుమని చెప్పిండు. మమ్మీని పట్టుకొని పో అని చెప్తాడు ఫస్ట్ లేకపోతే ఇప్పుడు ఇల్ వస్ స్తరని నేను ఆగిన, మా మమ్మీ కూడా వస్తాలేదని నేను ఆగిన అని చెప్పిన కూడా చానా తిడతరు. ఒకరితోని పొంతన పెట్టుకోకు నీది నువ్వు చూస్ కోఅల్ళదిని ఒకటి కాదు అది ఇది అని తిడితడు కొంచం
అదే అదే ఏవొ నేను వచ్చేది కానీ నన్ను వద్దు అని అన్నాడు వద్దు నువ్వు తిరగడం కాదు నీతో ఎవరైనా చూసినా కూడా బాగుండదు ఎందుకంటే ఇప్పుడు ఈ సర్కిల్ మొత్తం మీ అన్నయ్యకి తెలిసిన ఏరియానే కాబట్టి ఎవరిైన చూసినా కూడా బాగుండదు అట్లా తిరుగుతే అనేసి
ఇప్పుడే తిరిగిన అడ్మిషన్స్ కోసం మా ఇంటికి కూడ వచ్చినా మా ఇంటి పక్కకు కూడా వచ్చినా నేను
కానీ నీది వేరు ఎందుకంటే నీకు నడుస్తది కానీ మాకు నడవదు కదా అట్లా ఇప్పుడు నువ్వు నువు లాస్ట్ ఇయర్ బీ ఎడ్ చేసినవు ఎట్లా నువ్వు టీచింగ్ చేస్తున్నావు స్టడి చేస్తున్నావు అనేసి తెలుసు వాళ్ళకి కానీ నాది మ్యరేజ్ అయింది తెలీదు గాని ఎంతయినా కొంచెం మ్యారేజ్ కాని వాళ్ళది వేరే ఉంటది కదా చదువుతున్నాదో టీచింగ్ టీచింగ్ చేస్తున్నది అని అంటరు అదే నేను నన్ను ఏమని అంటరు అంటే రేపు ఇట్ల నేను బయట బయటికెళ్తే వాళ్ళ హస్బెండ్ లేడు ఆమె తిరుగుతుంది అని తెలివని వాళ్ళ అట్లనే అనుకుంటారా అనుకోరా అట్లా ఆ సిచ్యువేషన్ లో అన్నయ ఉండి వద్దు తిరగడం అయితే వద్దు ఎందుకంటే బాలేవు ఎవరైనా చూసే వాళ్ళయినా కూడా బాగుండదు వద్దు అని అన్నాడు ఈ అన్నాక నేను ఆగిపోయినా అట్లా నా పోయినా లేకపోతే నేను అదే కంటిన్యూ చేసి చేయకపోయేదా మళ్ళీ వచ్చి నేను సార్ని అడిగి వద్దన్నాక చేస్తే మళ్ళీ తిడతడు ఆ తిట్లు వినడం కన్నా సైలెంట్ గా ఉంది బెస్ట్ కదా అందుకని ఆగిపోయినా నెక్స్ట్ ఇయర్ఐనా పర్లేదు ఇక ఇప్పుడు అయినా రావచ్చు మళ్ళీ అందులో మళ్ళ శాలరీ తక్కువ తక్కువ అని అన్నాడు ఈ అంతనే ఆగిపోయాస అగిపోయినా
ఇక కాని సార్ ఏమంటున్నడు అనంటే మీరు ఒక వన్ మంత్ ఇట్లా చేయ్యులి ఒకవేళ నచ్చుతే గింటే నేనే పెంచుతా తా కాని సార్ పైసల విషయంలో అట్లా ఇయ్యడు ఇప్పుడు ఫస్ట్ టు ట్వంటీ లోపు ఎప్పుడైనా శాలరీ ఏస్తాడట ఖచ్చితంగా ఒకవేళ మధ్యలో ఏమన్నా అవసరం ఉన్నదని నా కూడా ఇచ్చేస్తాడంట సార్ తొందరనే ఇచ్చేస్తాడట పైసల విషయంలో ఎప్పుడు లేట్ చెయ్యడు ఒక వన్ మంత్ చూస్తా చూసినాక ఒకవేళ నచ్చుతే వెంటనే నేనే పెంచుతా మేడం ఎందుకంటే డెమో కూడా తీసుకోలేదు కదా డెమో కూడా తీసుకోకుండా జస్ట్ మాటలు చూసే మీ నేను తీసుకున్నా మిమల్ని కూడా అని చెప్పిండు సార్ డెమో కూడా తీసుకోలేదు నాకు డైరెక్ట్ తీసుకున్నాడు శాలారీ కూడా ఇంత అని చెప్పిండు ఒకవేళ చూస్తా వన్ మంత్ నచ్చుతే గింట పెంచుతాం మేడం నేనే మీరు చెప్పాల్సిన పని లేదు అని చెప్పిండు ఇంక మళ్ళ మస్తు రెస్పెక్టిచ్చి మాట్లాడుతుండు ఇడు ఫోన్ లేపుదనే ఆ మేడం మేడం అనే మాట్లాడుతాండు లేకపోతే మనున్నా కూడా మస్తు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాని తెలుసు బా నాకైతే మస్తు నచ్చింది స్కూల్ గానీ ఇది కానీ సార్ గాని చాలా మంది అన్నారు సార్ బాగా కన్ చూస్ అని గాని బాగా అరుస్తాడు ఏమన్నా ంటే తిడతారు అని అ అన్నాడు కాని నేనయితే ఎప్పుడు ఏమన్నా కూడ సార్ న
మనము ఒక వన్సు ఆ అదే మనము ఎవరనా మనం ఒకసారి ఒక వనసు చూస్తేనే అర్థమైద్ది
హ ఇంకా సార్ ఏమన్నా హాలిడేస్ గాని ఏమన్నా హాలిడేస్ గాని ఈ శాలరీ ఇంక్రిమెంట్ గానీ ఎవరన్నా ఫోన్లలో మాట్లాడితే తిడతాడట సారు ఆడుండి ఏం మాట్లాడుతున్నారు మేడం ఫోన్ లోకల్లి అది ఇది అని తిడతాడు అంటే డైరెక్ట్గ ఏం మాట్లాడి న సార్ ఆన్సర్ చెప్తాడట అట్లాంటి నేను ఆ రోజు మా ఇంట్లో పూజ ఉన్న రోజు నేను ముందు రోజు చెబుదాం అనుకున్నాను అసలు ఇంట్లోనే వేసుకుంటాం కదా లీవ్ ఎందుకు టూ అవర్స్ కదా నేను పోతానే అనుకున్నా స్కూల్ కి మళ్ళీ నాకు ఎగ్జామ్స్ అప్పుడు లీవ్ తీసుకునేది ఉంటది కదా పోదామనే అనే అనుకున్నా కానీ ఇగ లిస్ట్ రాస్ తంటే బాగా మంది అయితున్నారు చుట్టాలు ఇంకోటి నేను అక్కడికైతే చిన్న లల్లుగా పోతుండమ ఇంట్లా ముందు రోజు సాయంత్రం సార్ మా ఇంట్లో పూజ ఉంది అట్లా ఇట్లా అని చెప్పేసరి కి నేను రావడం కుదరదు అంటే హ సరే మేడం పర్లేదు అన్ చె పిండు మళ్ళా ఆ ఇద్దరికి కూడా ఇగో ఇట్లా మేడం వస్తలేదు ఇయ మీరు కూడా వద్దు ఇద్దరే కదా వద్దు ఇబ్బంది అయితదని చెప్పి ఆళ్ళ న్ని కూడా వద్దని చెప్పిండు వెళ్ళడం
నేను కూడా రావచ్చు నాకు తిరగడం ఈ అడ్మిషన్స్ కోసం తిరగడం నాతో నాతోని కాదు అనేసి ఇగ నేను సైడ్ అయిపోయినా ఎక్స్పీరియన్స్ వస్తది ఎక్స్పీరియన్స్ వస్తే మనకి ఈ సర్టిఫికేట్ ఉంటే మనం ఎందులో అయినా గావచ్చు కానీ ఇగ నాకు సెట్ కాదు టీగ నేను ఏం చెయలేను కదా ఇప్పుడు ఇంట్లో పర్మిషన్ ఇస్తానే కదా నేను బయటికి వెళ్ళేది
ఆ సార్ కూడా ఫస్ట్ వద్దన్నాడు కానీ నేను డైరెక్ట్ జాయిన్ అయిపోయినా అంత అయిపోయినాక చెప్పినా నేను కూడా ముచ్చట ఇట్లా ఇట్లా అని చెప్తా సరే అని అన్నాడు మా సార్కి తెలుసు నచ్చింది నాకు నచ్చింది అనుకో మా సార్ ఒప్పుకోకపోయినా నిన్ను ఏడిచన్న ఆరిచన్న ఏం చేసేయినా సాధిస్ తానే చెప్పి నచ్చకపోతే మా సారే చెప్పినా కూడా నేను వినను నిన్న మా ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్ ఉండే రమ్మనడుగా నాకు ఇంట్రెస్ట్ లేక నేను పోలే మా అత్తమోళింటికి అద్ద అన్నాడు అయినా అరిచి అరిచిపోయినా నేను
ఫస్ట్ పిల్లలు ఉన్నారమ్మ ఫస్ట్ పిల్లని చుస్ సుకో తర్వాత లెక్క అంటాడు నేను ఫస్ట్ ఇంకా ప్రిపరేషన్ ఇచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళాలి కదా ఇంట్లో పర్మిషన్ ఇచ్చినాకనే వెళ్ళాలి కదా మళ్ళీ వట్టి ఊరికే బయటికి వెళ్తే ఏమంటారు అ
హ్మ్ హు
ఇట్లానే ఓకే పావని మరి అ